హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ బోంచేసాం మీరు
బోంచేసామండీ ఇప్పుడు ఏం తిన్నారండి
హలో
ఏం తిన్నారండి
నేనా చికెన్ అండి మీరు
మేము ఆ పప్పు అన్నం తిన్నామండి
అవున
ఉ
సన్గతులు
చెప్పలండి ఏమన్నా మీరేదన్నా చెప్తే వింట
ఎలా ఉన్నాయి పొలంలో పనులు జరుగుతున్నాయ బానే
బానే జరుగుతున్నాయండి పర్లేదు ఇప్పుడే వర్షాకాలం మొదలయింది కదా
ఆవునండి
ఉ
ఎలా ఉన్నాయండి పొలాలకొచ్చే అంటే పంట రేటు
అద పంటకేం పర్లేదండి బానే ఉన్నాయ్
ఆ ఏం చేస్తాన్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే మొన్ననే కలుపు తీసొచ్చాము వరి సాగు చేసినాంమండి
అవునా
వరి పంట సాగు చేస్తునం
ఆహ
అది వర్షాకాలం కదా వర్షాలు వచ్చే కొద్ది కలుపు మొక్కలు ఎక్కువ అవుతాయండి చెడుపు మొక్కలు
అవునులేండి
అవునండి అవీ పక్కకు తీసేస్తేనే కొద్దిగా పంటకు బలం వచ్చి పంట దిగుబడి బాగుండేది
అవులెండి
అవునండి
అంటే పంట దిగుబడి రావడానికి మీరు పంట పండించడానికి ఏమన్నా వ్యవసా సేంద్రీయ పద్ధతులు పడతారా
ఏంలేదండీ అలా ఏం కాదు మా నా మామూలుగానే రైతులకు అలవాటు అయిన విధంగానే చేసుకుంటాము
మీకు ఏ పంట గురించి తెలుసండి ఏమన్నా అంటే ఏమన్నా వరి గానీ
మేము సాగు చేసేదైతే వెంట వెంటనే అదే పంటే వేయకూడదనమాట ఒక వరి పంటే ఒక రెండు సార్లు పెట్టిన తర్వాత పంట దిగుబడి వచ్చే కోసం వేరే పంట మార్చాలనమాట
ఆహా అలా ఉంటుందా
అవునండి ఒకసారి రాగి
చ్చి మీకేమనా వ్యవసాయం గురించి తెలుసా అండి నాకంటే తెలీదు
కొంచెం కొంచెం తెలుసండి
ఆ అంటే ఇప్పుడు వరి వేస్తే ఏం చేస్తారు ఏం మందులు ఏమన్నా కొడతారా అనేది తెలిదట్లా
మందులేం వాడమండి ఏదు నా మందులలో వాడుకోకుండానే చేసుకుంట
అవునండి ఎన్ని నెల కంట ఎన్ని నెలల వర కు పంట చేతి కందుతది
అవుతదండి ఒక మూడు నెలలు నలుగు నెలలకంతా పంట చేతికి వస్తదండి
అ
యంత్రాలతో దానికి కోపిచ్చి మరి ఇంకా ఒక అట్లన్నీ సపరేట్ చేయిించి మరి యంత్రాలు ఉండే దగ్గరకి తీసుకొని వెళ్ళలండి అవి వర్డ్లన్నీ గింజలు
అవును అంటే యంత్రాలు అంటే ఏమి ఎలాంటివిూ యూస్ ఉపయోగిస్తారు అ
అంటే ఒక ఇప్
ఆ
పండగల ఉంటుందండి అదే ట్రాక్టర్ మాదిరిఉంటాది అంటే అది అదే మనము మన పంటను కోసి విత్తనాలను సపరేటు గింజలు సప్ సపరేట్ గ సపరేట్ అట్లా చేస్తుందినమాట మనం అ గింజలన్నీ ఒక చోటేస్ కుని అవి మరీ సంచలోకేత్తుకొని ఇంకొక పట్టణాల్లో ఒక పెద్ద యంత్రాలు ఉంటాయండి అ అ యంత్రం వచ్చేసి ఆ ఇది గింజకుండే తుప్పటి ఉంటుంది కదా వరి గింజకి ఆతుప్పటి అద్ సపరేట్ చేసి మన బ అవి
ఆహా ఆ తుప్పుడు ఆ ఆ తుప్పటి అవన్నీ ఏం చేస్తారండి ఇప్పుడు బియ్యం అంటే మనం భోజనానికి అన్నం వండుకోవడానికి ఉపయోగిస్తాం
ఆ ఆ బియ్యం కూడా రెం డు విధాలుగా వస్తాయండి అంటే ఒక సపరేట్ై తుప్పట వస్తది ఆ తుప్పటి గేదెలకు గాని ఆవులుకి కాని మేతగా వేస్తారండి పశువులకి
అవునులేండి
బియ్యం వచ్చేసి చిన్న చిన్న ముక్కలు అయిండవి వచ్చి అవి నూకులు గాని ర్ ముద్ద లేక్క కానీ గ గింజి చేయడం కాని దాంట్లో వాడతాం ఇంకా మామూలు పొడి బియ్యం వచ్చేసి మనం రా అన్నాని కిి అలా వాడుకుంటామండి
ఆహా
అలా ఉంటదండి ఇక్కడ పొలంలో పనులు
అంటే బియ్యంలో కూడా రకాలు ఉంటాయి కదా
అవునండి అంతగా తెలియదు నాకి ఆ రకాల గురించి నాకు తెలిసింది అయితే ఒకటో రెండో తెలుసు అండి అంతకు మించి ఎక్కువ తెలీదు అవి
అవునా ఏ ఏళండి
అంటే బీ బిపిటీలు కానీ బాసు బాసుమతి బియ్యం గానీ ఇంకోటి ఆరున్నార ఉమ్ నాకు తెలిసిన ఒక అక్కు ఉంది సుఖన్య ఆ ఇక్క నేర్పిస్తుంది అవన్నీ
ఆవును
మా యక్కకి పద్ధతులన్నీ బాగా తెలుసు అనమాట ఆమె నేర్పిస్తుంది ఇంకేంటండి
ఏండి చెప్పాలి మాకు ఇలాంటి అంటే పంటల గురించి తెలుసుకోవడం ఇష్టము కానీ మేము ఎక్కడో ఉంటాం కదా తెలియట్లేదు
అవునండి చనా కష్టం అండి చనా కష్టంతో కూడిన పనులు అంటరే అలా ఉంటాయండి అవి
కానీ రైతుకు ఇప్పుట్లో ఉండేదంటే
అవునండి
రైతుకు ఇప్పుడు కొంచెం విలువ అన్నది ఉందో లేదో అర్థం కావట్లేదు గానీ కష్టం అన్నది తెలుసుకోవట్లేదండి ప్రజలు
ఆ ఆ కష్టం ఉంది కానీ ఆ కష్టం దగ్గర రావటం లేదండి అవి ఆ ఫలితం సరిగఉండదన్నమాట అంత కష్టం ఇష్టపడియినా కూడా మాక ఏం దొరకదండి సరిగా పోని ఒక్క గంట మీదే ఆధార్ అయితే పడిండు పడదామండి మేము ఇప్పుడు వరితో పాటు త టమోటా పచ్చిమిర్చి అట్లా ఏదో దానికి తోడుగా ఇంకోటన్న పెట్టుకుంటామండి జీవనం సాగాలి కదా మాక్కూడా
అవును లేండి ఇం వంట ఒకటి కొది కూరగాయలు అవి కూడా వేసుంటే మనకు ఇంట్లోకే సరిపోయినట్టుంది ే
ఆ అవును ఆ ఇవన్నీ ఉంటేనే అండి
ఇంకేమండి
చెప్పాలి అండి మీరు మీరే ఏమైనా చెప్తే ఇంటాం
పంట దిగుబడి బాగ వస్తుందా అండి మీకి ఒకవేళ అంటే మీకు పంటలు ఉంటే మీకు వస్తాయి
ఆ అంతే అండి అవి ప్రస్తుతానికై అయితే బాగానే ఉన్నాయి తర్వాత
అ
తనితరలు అంచనా నావెలవి ఒకరోజు తగ్కుతాయి మాకు మరి తెలీదు కదా అంత కద అదురుష్టం ఉండాలి
అవునా మీరు ఏమన్నా ఎరువులు అలాంటి వేస్తారా అంటే చెట్లు పెంచడానికి ఎరువులు వడతారండి
ఆ వా ఎరువుటే కదండి తననికి బలం మనకి ఆహారం ఎంత బలమో దానికి ఎరువులు కూడా అంతే బలం అండి
వును అదే ఎరువు క ఎరువు ఎస్తారు కదా అవి కొనుక్కునినోస్ చ్చి వేస్తారా లేకకుంటే ఏవన్నా జంతువులువరిమి కాంపోస్ట్ అంటాం కదా అలాంటి వేస్త
అవన్ అవన్నీ ఏం లేేవండి మాకు ఈ పశువులు ఇంటి దగ్గరే ఉంటాయి కదా పొలం పనులకి వాళ్లంతా ఇప్పుడు కొంచెం కొన్ని సార్లు ఆవులు గాని ఎనుములు కాని మేత వేసిన తర్వాత కొంచెం గడ్డి ఇట్లా మిగులుతుంది కదండి దాన్ని మీ చిన్నది అవన్నీ ఎరువు కింద సేకరించి ఒక పది రోజులు అట్టే పెడితేయినా కొంచెం ముగ్గుతాయి కదండి అవి
అవునండి
అవన్నీ ఎరువు కింద సేకరించి ఎరువులు లాగా వాడుకుంటామ అండి మరి ఇంకా డబ్బులు పెట్టి మరి ఎరువులు అవన్నీ కొనలేము కదండి
అవి కొని కూడా ఏం లాభం లేదుండి పంట ఇప్పుడు ఎరువులు వేసి కొనుకోవడాం కూచి వేస్తే ఏమంత బాగుంటదు కదా నాంటివి బాగుంటాయి అంటారు
అదే అండి మనం త తయారు చేసుకునేట అయితే కొంచెం బానే ఉంటాయి డబ్బులు లేని పరిస్థితులో పో అంటే ఎక్కువ ధర రావు కదా అండి ఎంత పంట వేసుకున్న మనకి
ఆ అంతేలెండి ఉంటానండి
ఆ